హలో హ బాగున్నాం
ఇంకా
హలో
హలో
హు మా ఇంటికి పాలయన వచ్చిండి అయితే పాలు పెట్టిన
సరే సరే తీసుకోండి పాలు మంచిగా
ఇంకా ఏ ఏం సంగతి హలో ఇంకా వె
హా చెప్పండి మంచిగానే ఉంది ఎండ వెళ్తంది ఎండ ఎండలు స్టార్ట్ అయినాయి
అవును ఈ ఇయర్ ఎండలు చాలా ఉంటాయి కదా ఇప్పుడే ఇంత ఎండ కొడుతుంది
నైట్ చాలులే అవును హు ఇలానే మేము బయటికి వెళ్లలేదు ఆ ఇప్పుడే స్టార్ట్లు ఇంగే ఇంత ఉంటే ఏప్రిల్ లో ఎంత ఉంటదో
అదే కదా ఇంకా పిల్లలు స్కూల్ కి వెళ్లారా
నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు మేడం అవును
మ్మ్ ఇంకా స్టడీ ఎలా ఉంది మీది మంచిగుందా స్టడీ స్కూల్ లో వా తావరణం ఎలా ఉంది. టీచర్స్ బాగా చెప్తున్నారా
ఆ
ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా
అవునండి ప్రిపేర్ అవుతున్న
మ్మ్ రాయండి ఎలా ఉంది మీ స్టడి మీ స్కూల్ లో స్కూల్ వాతావరణం ఎలా ఉంది
మంచిగా ఉంది వాతావరణం కూడా
టీచెర్స్ తో చాలా బాగుంటారా మీరు
మీరేం చేస్తారు మేడం
ప్చ్ ఇప్పుడు స్కూల్ వాతావరణం ఎలా ఉంది అని
ఆ మంచిగున్నది మాకు ఇక్కడ చా మంచిగా సిలబస్ చెప్తారు
అదే టీచర్స్ తో బాగా ఉండాలి
అవును
మ్మ్ స్టడీస్ బాగున్నాయా
ఆ బాగుందండి
మంచిగా ప్రిపేర్ కావాలి
ఇంకా మేడం టిఫిన్ చేసారా
హా అంటే స్కూల్ అయిపోయింది నేను టీచింగ్ చేస్తాను ఇక
ఏం చేశారు టిఫిన్
హలో
టిఫిన్ ఏం చేశారు మేడం
ఇడ్లీ ఇడ్లి చేసాను. మీరు తి తిన్నారా
ఆ హలో
తిన్నారుగా
మ్మ్ తిన్నాం
మీ వాయిస్ వినబడటం లేదు
అవునవును నాకు కూడా బాగా స్లో వస్తుంది మీ వాయిస్
వెదర్ వెదర్ ప్రాబ్లం కావచ్చు కదా సిగ్నల్స్ అందడం లేదు
ఆ
మ్మ్ ఎండలు బాగా కొడుతున్నాయి అసలు కూలర్స్ కూడా పని చేయడం లేదు రాను రాను అయితే
మ్మ్ మీ ఫోన్ అయితే పాట్ పట్
రాన్ రాన్ ఏకిల్ పెట్టి కాలంక్తద ఏమోతుదా సార్
అ అవునవును
హ ఇలాను ఏమో ఇండంతతు
ఆ బాగానంట ఉంట
ఉ ఇంకా మీ ఇంటి సైడ్ ఏమైనా స్కూల్స్ అలా ఉన్నాయా అంగన్వాడీ స్కూల్స్
ఆ ఇక్కడకునీ అంత ప
అంగన్వాడిలా ఏమ్ లేవు కదా ఉంగనువాడి స్కూల్ ఉంది అన్నట్టే ఉంది కానీ అక్కడ ఏం లేదు కదా
ఆహా అంతా పట్టించుకోడి ఇక్కడ ఒకడు ఉన్నది అని
ఆ అందరూ అంగన్వాడీ టీచర్స్ అలానేపిస్తున్నారు కనిసం పిల్లల్ని పట్టించుకోవడం కూడా లేదు
లేకుండా ఊళ్ళలో మంచిగా పట్టించుకుంటుంది
ఉ మేము ఈ కా ఫోన్స్ వచ్చినాయి కదా ఫోన్స్ వచ్చినప్పటి నుంచి అసలు ఫోన్ లోనే ఉంటున్నారు ఈ ఫోన్స్ చేయబట్టి మొత్తం కాలం చేంజ్ అవుతుంది కదా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఫోన్స్ ఫోన్స్ ఫోన్స్ ఇ చాటింగ్ లు పోన్లు
అవునండి అయితేది సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేయొద్దు దాని ప్రకారం
చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఫోన్ ఫోన్ ఫోన్
మా
ఇంకా ఇంకా చెప్
చేయాలా మేడం
పాండి
పని చేయాలా
సేమా
ఆహా లంచ్ ప్రిపేర్ చేయాలా
ఆ చెయాలి కథ పిల్లలకు స్కూల్లో ఇవ్వాలి కదా ఇంకా ఇంకా చెప్పండి అవును అవును ఇంటర్ ఎయ్ స్డుస్తు
మా అన్న బిడ్డ కూడా రాస్తుంది
హలో ఏ మన్న ఎయినా పడతలేదు ఏమన్నా చెట్లు ఉన్నాయా మీ ఇంట్లో
న ఆ ఉన్నాయి చెట్లు అంటే బాగా ఉన్నాయి వంకాయ చెట్టు ఉన్నది పుదీనా ఉన్నది అది
వెజిటేబుల్స్ కూడా పెంచుతున్నారా. హలో
ఓన్లీ ఒకటే వెజిటేబుల్ బ్రిన్జాలు
ఆహా టమాటోస్ అలాంటివి ఏం లేవా. ఓన్లీ వంకాయలే అంతే ఎందుకు మీకు వంకాయలు అంటే.
ఆ కాదు ఇష్టం లేదు.
మరి. మరి ఆ చెట్టుని ఎందుకు పెంచాలంచుకున్నారు. మరి అదే చెట్టును ఎందుకు పెంచాలనుకున్నారు. ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా మీరు అన్ని వెజిటేబుల్స్. స్లో ఆది ఎందుకు పేంచుతున్నారు.
దేవేశ్వరి వాళ్ల అక్కకి.
హలో హలో. హలో. హలో ఇంకేమేమిన్నాయి అడుగుతున్నా చెప్పలే.
ఆ వంకాయ ఉన్నది పుదీనా ఉన్నది. ఇంట్లో లేనిది.
దన మార్కెట్ లో వెళ్ళలి అమ్ముతారా‌.
ఆ అంత లేదు మా ఇంటికే పనికి తె సువు.
లెమన్ లెమన్ ట్రీ కూడా ఉందా మీ ఇంట్లో. ఇప్పుడు సమ్మర్ కదా చాలా పనికి వస్తుది అది ఇంట్లో. తగడానికి చిన్నదానికే. కాస్తున్నాయా వంకాయాలు.
అయితే లేవు ఇంకా వంకాయలు.
అయితేనేవా ధని. కి ఎరువుపోయాండి.
ఏం పోయాలి మేడం.
ఇరువు.
ఓకే మేడం.
పెడా పెండా పోయండి. హలో.
ఆ మేడమ్.
పెడా ఎరువు పొయండి.